హలో ఆ ఏం చేస్తున్నావ్
ఏం చేస్తాలే నువ్వు ఏం చెస్తున్నవ్
ఏం లే కూర్చున్నా ఇప్పుడే పని అయిపోయింది కూర్చున్నా
ఒక నిమిషం ఆగే ఎవరోవచ్చిరు ఎప్పుడు తీసుకుంటావ్ అంకుల్‌ అ సరే అ హలో
ఆ చెప్పు
మ్ చెప్పాలె ఎం చేస్తున్నవే
ఏమి లే ఇప్పుడే పని అయిపోయింది కూసున్నం ముఖం కిస్ అదేంటిది అది పెట్టుకున్న ముఖం ఫేస్ వాష్ చేసుకొని కూర్చున్నా
మ్ హు వంటా అయిందా మరి నేను షాప్ కాడ ఉన్నా కాలేదా
కాలే ఇగ
ఊహు పోయినావా మళ్ళీ ఈ రోజు కాలేజ్ కి
ఏం తిన్నావ్
నేనా ఏమంటరు అన్నం టమాటా కూర
ఊహు
నువ్వేం తిన్నావ్ ఉహూ
ఈ రోజా ఆఫీస్ కోల నేను ఈరోజు
ఎందుకు
ఈ ఈరోజు ప అంటే వీక్ ఆఫ్ తీసుకున్నా
అరే వీక్ ఆఫ్ తీసుకున్నావా
ఆ వీక్ ఆఫ్ తీసుకొని ఇక పని ఉండే ప ఆ పోయి నిగా బయటికి
ఉహూ అయిపోయిందా మళ్ళీ పోయిన పని రేప్ రేపటికదీ ఊహూ
ఇంకోటి ఇప్పుడు ఎయ్యాలే ఏం ఎట్ల అయితదో ఏమో
ఉహు
అట్లా
చెప్పాలి ఇంకా మరి
అయిపోయినాయా నీ కాల్స్ అన్నీ
దివ్యా ఇవన్నీ మాట్లాడొద్దు కదా
దినమ్మా ఆ చెప్పు ఇంకా ఏం చేసినావు ఈ రోజు వంట
ఈ రోజు టమాటా ఉల్లిగడ్డ అన్నం అంతే ఇంకేం చేయలే
ఏమో చేసినావ్ కదా ఏమో గుంత పొంగనాలు ఏంటి
ఆ అవే ఏమంటారు గుంత పొంగనాలు అది ఏమంటరు రవ్వ
ఆహా ఎట్ల చేసినవ్ ఆ ఆగు ఆగు జర ఆగు మళ్ళీ చెప్దువు జర ఆగోచు
ఆ రవ్వ అంటే నేను ట్వంటీ రు రూపీస్ ది తెచ్చిన అంగట్ల అట్టా రవ్వ ట్వంటీ రూపీస్ రవ్వ తీసుకున్న టెన్ రూపీస్ ది పెరుగు వింటున్నావా
ఇంటున్న
టెన్ రూపీస్ ది పెరుగు కదా అయితే అవి రెండూ మిక్స్ చేయాలి ఫస్ట్ అవి రెండు పెరుగు రవ్వ
ఆ
అయితే ఏమంటారు నార్మల్గా అందరు రవ్వ పెరుగు అండ్ వాటర్ మిక్స్ చేస్తారు అంటే స్టార్టింగ్ స్టార్టింగే కానీ నేనేం చేసినా అంటే ఫస్ట్ రవ్వ పెరుగు రొండు మిక్స్ చేసినా గట్టిగా అయితది గా లడ్డూలాగా
అవును
లడ్డూలాగా అయినాక అందులో వాటర్ పోసి కొన్ని జీలకరావలు వేసి పచ్చికాయలు ఏసి కలమ కొత్తిమీర ఏసి ఉల్లిగడ్డ ఏసి అది ఏమంటారు ఒక ఫైవ్ టెన్ మినిట్స్ పక్కకి ఎట్టినా
ఆ
అంతలోపు కర్రీ చేసేసిన కర్రీ చేసినా ఆ ఇ ఆ కర్రీ ఏమో మా చెల్లెలు టమాటా ఆలుగడ్డ కోషించిందనమాట సారీ ఉల్లిగడ్డ కోషచ్చినాక ఇంకా ఆమె ఏమంటారు నేను అప్పటి వరకు అవన్నీ మీక్సేసిన కోడిని కోగానే పొయ్యి మీద వేసేసి కూరగాగానే నేను ఆమె కలిసి స్టార్ట్ చేసినాను ఇక వేసుడు
ఆహా అంటే ఎట్లా వసిరు ఫస్ట్
అదే ఏమంటారు గుంత పొంగని అలా ఉంటది ప్యాను
ఉ
అది పొయ్యి మీద వెట్టాలే పొయి మీద పొయ్యి మీద పెట్టేసి ఏమంటారు అందుల కొంచెం కొంచెం ఆయిల్ పొయ్యాలి క ఎక్కువ పోయ్యొద్దు కానీ నేను ఎక్కువ పోసిన ఉడుకుతాయా ఉడకయో అని కొంచెం కొంచెం ఆయిల్ పోసి అట్లా నేను స్పూను తోటి వేసి అనమాట చేతితో అయ్యా లేదు నేను ఆ ఏమంటారు ఒక టువెల్వ్ ఉంటాయి అందులో లోపల గుంపు పొంగణాలు ఆ టువెల్ ఆయిల్ వసేసి ఆయిల్ పోసేసి మూత పెట్టేసినా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఆగేసి సిమ్ ల అంటే మీడియం లో పెట్టినా అనమాట పెద్దగా కాకుండా చిన్నది కాకుండా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఆగి ఉడికినాక రివర్స్ మగిన మళ్ళ మళ్ళీ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఆగిన మొత్తం ఉడికి పెనే తీసేసిన అట్లా ఒక ట్వంటీ థర్టీ మినిట్స్ అయింద మొత్తం ప్రాసెస్ నువ్వు చేయొద్దు చాలా అనుకుంటది చెయ్యనికి వస్తుందా
ట్రై చేసా నువ్వు చెప్పినా కదా చేసా నేను కూడా
అంటే ఒకసారి మళ్ళా రిపీట్ చేయి చూద్దాం ఏమేమి గుర్తుందో
ఫస్ట్ తవ తీసుకోవాలి
ఉ ఎంత అది
ఎంత అంటే ఇక ఇష్టం మీ టెన్ రూపీస్ దన్నా ట్వంటీ రూపీస్ దన్నా
ఇంకా సెకండ్
నెక్స్ట్ పెరుగు తీసుకోవాలి
వాటర్ సౌండ్
చికెన్ తీసికోవాలి
పెరుగు ఎగ్గు అర్దం మీ వాయిస్ స్ట్రక్ అవుతుంది
పెరుగు పోసేవి మంచిగా అయితుందా ఎక్కువ
అవునవును పెరుగుపోస్తే టేస్ట్ పుల్ల పుల్లగా మంచి అవుతుది
ఆ పెరుగు ఒక ట్వంటీ రూపీస్ చేస్తా ఫస్ట్ రవ్వ కలిపి తర్వాత పెరుగు పోసలా పెరుగు మొత్తం పోసి మొత్తం కలుపుతా
ఆ కలిపి
కలిపి నీళ్లు పోస్తా
ఆ వాటర్
అది మెత్తగ లి ఇట్లా అంటే వాట్ ఎట్లా పల్సగేటట్టు చేసా చేసినాక జీలకర్ర ఉంటది కదా
అవును జీలకర్ర
హలో
ఆ జీలకర్ర జీలకర్ర
వినిపిస్తుందా వయసు జీలకర్ర జీలకర్ర మల్లీ జీలకర్ర టమాటలు ఉల్లిగడ్డ పచ్చకాయలు
ఆ కాలమాక్ కొోట్మిరేయావ మరి
ఇవన్నేయ్యాలే కల్పలే ఆ
కలమక్ కొత్మీర్
ఆ ఇష్టం ఏస్తేయ్యొచ్చు లేకపోతే లేదు
అంటే అంటే నికు ఇష్టం ఉండద కలమక్ కోతి మీర్
ఆహా ఇష్టముండదన్
అంటే అ అట్లా కాదు దాన్నేం చేయాలంటే డైరెక్ట్ అవి అట్లా వేయకుండా మంచిగా వాష్ చేసేసి దాన్ని కూడా కట్ చేయాలే చిన్న చిన్న పీసెస్ లాగా
నేను కూడా వాష్ చేసా డైరెక్ట్ ఎం ఎయ్యాల్నే
అట్లా కాదు అప్పుడు నువ్వు చిన్న చిన్న పీసెస్ లాగా చేసినావు అనుకో నీకు కలమ్మక్ కోత్ మీర్ వేసినట్టు కూడా అన్ చప్పియ్యదు ఎందుకంటే పెద్ద పెద్దగా ఉంటేనేమో వేసినట్టు ఉంటాయి కాని చిన్న చిన్నగా ఉంటే ఎడేశినట్టుంటాయ్ అట్లా
ఆ అట్లనే అట్లా చేసి మంచిగా కలిపి ఒక ఫైవ్ టెన్ మినిట్స్ నానబెడ్
ఫైవ్ టెన్ మినిట్స్ కాదు ఒక వన్ అవర్ ముందు వన్ అవర్ ముందు నానబట్టుకుంటే బెటర్ మంచి అయితాయి ఉబ్బుతాయి అట్లా కొంచెం తినే నే సోడా కూడా ఎసుకోవ్ కొంచమే ఎక్కువ కాదు మళ్ళా ఎక్కు ఇంకా గ్యాస్ట్ ఆ అప్ అవి ఉబ్బుతాయన్నమాట
ఇంకె కొంచెం ఎక్కువ పడతే ఏమయితది
ఆ గ్యాస్ స్టబుల్ గ్యాస్ ఫామ్ అయితది మొత్తం అని నాకు తెలుసు కానీ అది కరెక్టా కదా తె ల్వద్ ల్ కానీ ఎక్కువ తినొద్దు తినే సోడా
ఆహా
ఎట్లా మళ్ళ ప్రిపేర్ చేసావా నెక్స్ట్ టైము నెక్స్ నెక్స్ట్ టైమ్ ట్రై చేస్తావా నీకు వీక్ ఆఫ్ ఉన్నప్పుడు అంటున్నా
ఆ చేస్త చేస్త వీకా ఆఫ్ ఉన్నప్పుడు చేస్త పక్కా
హుమ్మ్
ఇది చేయకుండా వేరెద్ చేస్త ఇంకేదైనా
అంటే వేరేదేదన్నా అన్
స్వీట్ చేదం స్వీట్ చెస
స్వీట్ ఆ ఏ స్వీట్ ఆ ఏ
అంటే అది ఉప్మాతో అది రవ్వతోనే ఒకటి స్వీట్
ఆ హల్వా హల్వానా క్యారెట్ హల్వాల లేకపోతేనా
కాదు ఎల్లో కలర్ ఒస్తది జుడు
అదే అదే అది హల్వా ఎల్లో కలర్ అంటే అందు ఫుడ్ కలర్ వేస్తారు కాబట్ ట్టి మనకు ఎల్లో కలర్ కోడుతది అది క్యారేట్
ఆ బాగుంటది అది నాకు మస్త్ ఇష్టం
హుమ్మ్ క్యారెట్ హల్వా ట్రై చెయాలి ఒకసారి కదా హుమ్మ్ నిన్ కూడ
ఆ గట్టిగా చెయ్యొద్దు పల్సాగా ఏయాాలే
ఒకసారి ఫోన్ లో చుసిన మం
గట్టిగ వచేస్తే మంచిగ ఉండది లీల్ ఇట్లా జారిపోవాలే
ఏంటిది ఏం జారిపోవాలంటున్నవు రవ్వనా ఏజా హా జారిపోవడం అంటే మరీ జారిపోవడం అంటే కూడా గలీజు ఉంటది కదా
మరి అది అది నువ్వు ఇది ఎప్పుడు వినాయకు కాదు హనుమన్ జయంతి రోజు అప్పుడు స్వి ఇది అన్న ధానం పెడతారు ఎగుడు
అవునవునవును
అప్పుడు ఇదే స్వీట్ వేసారు కదా
ఆ అవును కరెక్ట్ కానీ అవును కరెక్టే కానీ అలా మరీ జారిపోయేంత ఎక్కువ పల్సగా చేయరు కదా మీడియం చేస్తారు నువ్వు అన్నట్టు గట్టి కాకుండా కొంచెం అట్లా చేస్తారు అవును అట్లా బాగుంటది అసలు సూపర్ ఉంటుంది అది అందులో ఫుడ్ కలర్ వేస్తారు కదా మనకు అందుకే ఆరెంజ్ కలర్ కొడుతది ఆ ఒకే అయిపోయిందింట అండి అయిపోయిందట కొద్ది సేపు అయినంక ఆ మల్ల వస్తడంట అట్లా కానీ నెక్స్ట్ టైమ్ మంచిగా ట్రై చేయాలి నేను కూడా ట్రై చేస్తా ఒకసారి
చేయాలి పక్కా చేయాలి నెక్స్ట్ టైం నేను వీక్ ఆఫ్ తీసుకున్నప్పుడు
నిన్ను వీక్ ఆఫ్ తీసుకున్నప్పుడు కాదు నేను ఇప్పుడు ఒక టూ త్రీ డేస్ లో ట్రై చేస్తా అట్లా గ్యాస్ ప్రాబ్లమ్ ఏం లేదు సిలిండర్ వచ్చింది ఇక నిండుది ఇంకేంటి ఇక మంచిగా ఏవైనా చేసుకోవచ్చు గ్యాస్ లేనప్పుడేమో భయమయితుండే అసలు ఏం చేయాలి ఏం చేయాలి ఏం చేయాలి అని ఎందుకు గ్యాస్ అయిపోతే కష్టం కదా అప్పుడు గ్యాస్ షార్టేజ్ ఉండే అట్లా ఇప్పుడి ఇగ ప్రాబ్లం లేదు మూడు నెలల దాకా ఏమన్నా చేసుకోవచ్చు
ఆ
అట్లా అని చెప్పేసి వండుతనే ఉండొద్దు
ఉం ఎప్పుడు
మూడు నెలలు వచ్చేది నెల ఆ మూడు నెలలు వచ్చేది కూడా నెల కూడా రాదు అట్లా వండుకుట కూర్చుంటే
అవు కరెక్టే
ఉం మీ మొన్న అయితే మాకు ఎప్పుడు సెమిస్టర్ డిగ్రీ సెమిస్టర్స్ ఎప్పుడు ఉండే ఫస్ట్ సేమ్ జానవరి ఎండింగ్ లో కదా జనవరి ఫిబ్రవరి మార్చ్ సో మైగా డ్ త్రీ మంత్స్ బానే వచ్చింది మాది ఫస్ట్ టైమ్ తెలుసా భయపడుకుట భయపడకుట వండు తిన్నాం మేమైతే
బుక్ అంటే స్టార్టింగ్ లో బుక్ కాలేదు కానీ తర్వాత అది చేసి బుక్ చేసిన నన్కో ఇం గ దాని తర్వాత వచ్చింది ఇంకంటే ఏందం టే గ్యాస్ తెచ్చిచ్చే వాళ్ళు ఎవ్వరు లేరు ఆల్లు గూడ ఆడికి రామంటూరు గ్యాస్ కంపెనీ దగ్గరికి ఎవ్వరు వస్తలేరు అన్న టెన్షన్ చ్చను మళ్ళీ ఎవరు తెచ్చిస్తారు బుక్ అయినాక టెన్ ట్వంటీ డేస్ కవలంటుండ ఆయన న అట్లా ఆ డే సరే మళ్ళ మళ్ళా చేస్తా కానీ ఎప్పుడన్నా ఉమ్ కట్ చేస్తావా కట్ చేయాలా
కట్ చెయ్
ఉమ్ బాయ్ నువ్వే కట్ చెయ్